హలొ
హలో
హలో
వినిపిస్తుంద అండి
ఆ వినిపిసస్తుందండి మీకు
మీ
ఏం చేస్తాన్నారండి
ఏం లేదండి చదువుకుంటున్నా మీరు
ఏం లేదండి అలా వాకింగ్ చేస్తా ఉన్నానండి
ఆ తిన్నారా
ఉ ఆ తిన్నా మండీ మీరు తిన్నారా
ఊఁ తిన్నామండి ఏం తిన్నారు
ఆ చపాతీ ఆ అలసందల కూర తిన్నమం
ఆ
ఆ మీరు అండి
మేము ఏమంటారండి ఇది పప్పును
ఆహా
దాంతో పాటు చపాతి
అవునండి
మ్
ఆ ఇంకేంటండి ఏం చేస్తా ఉన్నారు
ఓ మేమా
మ్
ఊరికే ఉన్నామండి చదువుకుంటున్నాం
ఏం చదువుతా ఉన్నరండి
ఏం లేదండి ఇప్పుడు బుక్స్ తీసుకొని చదువుతాన్నాను
మ్ అవునా హలో
అవునండి
మ్ చెప్పండి
ఈ మ్యాథ్స్ ఇప్పుడు ఎలా చేస్తారండి మామూలుగా ఇప్పుడు అట్లా ఉంటది కదా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ తో్యారి టైప్ ఇవ్వరు క్వశ్చన్ టైప్ ఇస్తారు అంటే ఆప్షన్స్
మ్ అంటే అక్కడ మనం ము యాక్చువలీ ప్రాబ్లమాటిక్ గా ఆన్సర్ చేసేకి ఉండేదన్నమాట అండి మనం అది లాజికల్ గా థింక్ చేసి ఆన్సర్ చేయాలంట ఇట్లా చేస్తే ఎట్ల అవుతుంది ఏమి అనేది మనం థింకింగ్ ప్రాసెస్ చేయాలే మనం ప్రాబ్లం ఇప్పుడు నార్మల్ గా మన కాలేజెస్ లో చదువుకునేటప్పుడు కానీ స్కూల్స్ లో కానీ మనకి ఎట్లా అంటే ఆన్సర్ రావాలంటే మనం ప్రాసెస్ అంత చేస్ తప్ప మనకు ఆన్సర్ రాధన్నమాట కానీ ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ దగ్గర మనకు అంత టైం ఉండదు మనం ప్రా ప్రాసెస్ అంత చేయడానికి ప్రాబ్లం అంతా సో మనము అక్కడ ప్రాక్టీస్ నిండలా ఈ క్వ్చన్ కి ఇట్లా చేస్ తె మనం ఆలోచించే విధానం ఉంది కదా హలో హలో